ఉ నమస్తే సార్
హాయ్ మేడం ఎలా ఉన్నారు ఎన్నా ఉన్నావు
నేను బాగున్నాను సార్ మీరు బాగున్నారా
నేను కూడా బాగున్నాను ఇప్పుడే భోజనం చేశాను
భోజనం ఏం చేశారు సార్
అన్నం పప్పు ఆలు కూర పెరుగు తిన్నాను చాలా రుచిగా ఉంది
ఇంకా ఏమి తిన్నారు హలో
ఆ ఆ
ఇంకా ఏం తిన్నారు సార్ అన్నం పప్పు
అన్నం పప్పు ఆ లు కూర పెరుగు తిన్నాను చాలా రుచిగా ఉంది
ఉ
ఉ చి ను నువ్ చెప్తారు గా
ఏంటి ఇది
వావ్ నా నాకు కూడా పప్పు చాలా ఇష్టం అన్ చెప్
ఇంకా బిర్యానీ గానీ చికెన్ గాని లేదా
ఉంది నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్
ఉ బిర్యానీి ఏది చికెన్ మన్ వెజ్ అ ఏదా సార్
ఆ రామ్ నిజమే బిర్యానీ అంటే చాలా మంది కి ఇష్టమే నువ్వు ఇంట్లో చేసుకుంటావా లేక బయట తింటావా
ఇంటి ఫుడ్ కి పోటీ ఏది లేదు నేనైతే బయట బిర్యానీ తిినను ఇంట్లో చెస్ చేసుకున్నదే తింటాము బయట ఫుడ్ అప్పుడప్పుడు బాగుంటంది రెగ్యులర్ గా తింటే బోర్ కొడుతుంది
ఇంట్లో చేసిన ఆహారం ఆరోగ్యానికి మం చిది బయట ఆహారం రుచిగా ఉన్నా ఎక్కువుగా తినకూడదు
నీక ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం
అవును నాకు పి అవును పిజ్జా బర్గర్ మ రైస్ వంటి వి తరచు తింటే ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఉ కారం ఎక్కువగా తింటారా
చాలా మంచి అలవాటు నీకు ఏ పండ్లు ఎక్కువగా ఇష్టం
నాకు ఆ జామకాయ బాగా ఇష్టం నీకు
నాకు కూడా మామిడి అంటే చాలా ఇష్టం బంగినిపల్లిె మామిడి కి అప్ అద్భుతంగా ఉంటుంది
ఇంకా ఇంకా ఏమి ఇష్టం
నీకు అల్పాహారం అంటే ఏమి ఇష్టం
నాకు అల్బహారంలో దోశ అంటె ఇష్టం మీకు
నాకు దోశ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా మసాలా దోశ
ఇంకేమేమి తింటారు అల్పాహారంలో
అవును అలాగే సాంబార్ కూడా ఉండాలి
దానితో పాటు ఇంకా ఏం తింటారు చట్నీ అట్లా ఏమి తినర ఆ
నీకు స్వీట్లు అంటే ఇష్టమా
ఆ స్వీట్స్ అంటే ఇష్టం అం ఆ జాంగ్రి అరిసెలు అవంటే చాలా ఇష్టం
నాకు జిలేబీ లడ్డు చాలా ఇష్టం
ఇంకా ఏమి ఇష్టం
అవును సంక్రాంతి సమయంలో అరిసలు గారెలు తినడం నాకు చాలా ఇష్టం
నెక్స్ట్ ఇంకా
నువ్వు ఇప్పుడైనా కొత్త వంటకం చేయడానికి ప్రయత్నించావా
ఆ చేయడానికి ప్రయత్నించాను పిండి వంటలు చేయడానికి ప్రయత్నించాను కానీ అది సరిగ్గా అవ్వలేదు
చాలా బాగుంది నాకు వంట చేయడం అంతగా రాదు కానీ నేర్చుకోవాలని ఉంది
అ సరే నేను మళ్ళీ చేస్తాను నీకు ధన్యవాదాలు